హలో
హయ్ ఆ నమస్కారం బాగున్నారా
ఆ బాగున్నాం బాగున్నారా
ఆ బావున్నా
ఏం చేస్తున్నారు
మేము ఇప్పుడే లంచ్ చో తిన్నాం తిని ఖాళీగానే టీవీ చూస్తున్నాం
లంచ్ లో ఏం మరి ఏంటి స్పెషల్ ఈరోజు
ఈరోజు లంచ్లో మటన్ తహారీ
వావ్ ఎందుకు మరి ఈ రోజు స్పెషల్ ఈ రోజు సండే కాదు మండే కాదు ఇంకా అదేనా
ఈరోజు ఇంకా మటన్ తీసుకొస్తే మా బాబు కర్రీ వద్దు తహారి ఇలా చేయండి అని అంటే ఇంకా అది ప్రిపేర్ చేశాం
ఓ అంత మీ బాబులా ఇష్టం
ఆమ్ ఆ
ఉహుమ్
అలా మీరేం చేసుకున్నారు ఈ రోజు మధ్య దేనం
నేను ఏం చేయలేదు ఈరోజు
ఏ పాస్టింగ్ గ ఏంటి
పాస్టింగ్ కూడా కాదు పెరుగన్నంతో తిన్నాం సైలెంట్గా ఉన్నాం
అయ్యో పొద్దున్న పిల్లలకి మరి టిఫిన్ ఏమి తెచ్చిండ్రు
వాళ్ళు కూడా పెరుగన్నమే తీసుకెళ్ళిరు
అయ్యో ఆ
కూరగాయలు ఏం లేవు ఇంట్లో తే పెట్ పంపిస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంత అల్లరి అల్లరి చేసి తరోయిగా ఎందుకు అడ్రెస్ పెట్టిన్నావ్ అని
అయ్యో పాపం
హు
పట్టేలా మరి కొన్నర ప్యాకెట్స్ లేకుంటే తోడు పెట్టడ్రా ఇంట్లో
తోడు పెట్టాడుమే మాకు మేము ప్యాకెట్స్ తెప్పించాం వన్ లీటరు పాలు తీసుకుంటే ఆఫ లీటర్ మొత్తం తోడు పెడతా ఇంకా లీటర్ తాగడానికి అవుతది
ఆహా ఓకే
అలా
ఇంకా
ఆ ఫాస్టింగ్స్ మవి మావి కావు ఫాస్టింగ్స్
అ మీ సార్ ఉంటున్నారేమ
మా సార్ మొత్తం ఫాస్టింగ్స్
ఓహ
మేము ఉండట్లేను షాపింగ్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం సండే రోజు ఇగ
ఆహ ఈసారి ఏంటిది ఫేమస్ అంటే ట్రెండ్ ఏముంది
ఇంకా షాపుక్ వెళ్తేనే తెలుసస్తాది ఏదో గరారా టైప్ వెళ్ళిందంట ప్లాజోనే గానీ వర్క్ ఫుల్ వ వచ్చిందంట కింద నుంచి పైయ్ ఇక వర్క్ ఏమో తెలీదుకానీ నేను వర్కు డ్రెస్సెస్ తో వేసుకోను
ఆహా
నార్మల్ గా డ్రెస్సెస్ తీసుకుంటా కాటన్ వేరీ మాల్ మొన్న తీసుకున్నా మూడు
అవునా
ఆ ఇంకా శారీస్ తీస్ తీసుకున్నా కాటనే
హ్మ్ సమ్మర్ మొత్తం కూల్ కూలుగా ఉండటానికా
కూల్ కూల్గా ఉండడానికి ఈ డ్రెస్సెస్ అంటే ఇక ఇంకా ఇంకో రెండ్ ఇంకో టూ డ్రెస్సెస్ తీసుకుంటా నార్మల్గా పార్టీ వేర్ లో
ఆహా
అంతే అక్కడితో షాపింగ్ అయిపోయిం
అయిపోయింది షాపింగ్ మరి పిల్లలకి కూడా తీసుకోలేదం పిల్లలకి సండే రోజేనా తీసుకోవడం
ఏ పిల్లలకంటే రెడీమెంట్ ఏ కద్ ఆ వెళ్ళగానే అమ్మయిలు కుర్ ర్తానే తీసుకుంటా ఏ గాల్చి పైజామా తీసుకుంటా హ్మ్ ఇగ వాళ్ళకు కాటన్ వేర్ తీసు కుంట వాళ్ళకు అంత కం ఫర్టబుల్ గా ఉండేలా హు మీరు మరి మీ పిల్లలకి ఏం తీస్ సుకుంటున్నరు ఏం తీసుకుంటారట
పైజమ్మనే తీసుకుంటాం అనుకుంటారు అయితే రెడీమెంట్లో తీసుకుంటే ఎలా ఉంటాయో స్త్రీచింగ్ చేపియాలనుకుంటున్నాము కానీ
టైంకి ఇవ్వద్దా మరి
అదే ఇకివాలా ఏం అవుతదో షాపుకెళ్ ళ్తే తెలుస్తాది మేము కూడా రేపు వెళ్దామని అని అనుకుంటున్నాం షాపింగ్కి
ఎంత తొందరాగేళ్తే సస్త్రీచింగ్ చేయడానికైతే ఎంత తొందరాగ వెళ్తే అంత బెటర్
అంతా తొందరగవుతుంది
మ్మ్ కోరేటు
అవును
ఇవి స్టిచ్చింగ్ ఇచ్చేం లాభ మీగ
ఇగ అదే ఆలోచించాలి అయినా కాని పెరిగే పిల్లలకి ఇప్పుడు తీూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అవన్నీ షార్ట్ అయిపోతాయి
అందికే అంత డబ్బులు బట్టి స్టిచ్చింగ్ చేపించు కొనే కంటే రెడ్ మేంట్ తీసుకొని వేసుకోవాలి
ఇగ అంత అదే బెటర్ అని అలా
అలా వాళ్ళు కొంచెం పెద్ద పెరినాగినంకా వాళ్ళది వాళ్ళు కొనుక్కుంటారు కదా అప్పుడు మంచిగా కొనుక్కుంటే అయిపోతది మ్ ఎం చెస్ స్తున్నారు మరి మీ అత్తమ్మ ఏం చేస్తున్నారు
ఆ ఖాళీగానే పడుకోరున్నారు వెనకాల
హెల్త్ బాగుందా అత్ తమ్మకి మీ హస్బెండ్ ఎటేళ్ళారు హస్బెండ్
మా హస్బెండ్ ఈరోజు లీవ్లోనే ఇంట్లోనే ఉన్నారు ఈరోజు హాలిడే తీసుకున్నారు వర్క్కి
మరి అలా ఎందుకు మరి అంటే ఓ వీక్ వీక్స్ వన్స్ ఒకసారి హాలిడేనా మీ హస్బెండ్కిి
వీక్లీ వన్స్ ఒకసారి స సండేకి ఒకటి మళ్ళీ మధ్యలో ఒకటి హాలిడే తీసుకుంటారు
మీ హస్బెండ్ చాలా క్యూట్గా ఉంటారండి చూసాం మేం
అవునా ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి అదే మాట
హస్బెండ్ చాలా క్యూట్గా ఉంటారండి అంటే క్రీమ్స్ అనేవి చాలా యూస్ చేస్తారు కావచ్చు చాలా మెయింటైన్ చేస్తారు కావచ్చు
కి చాలా మెయింటైన్ చేస్తారు బాగా
అంటే ఫేస్ లోనే తెలిసిపోతుంది ఎంత మెయింటైన్ చేస్తున్నారా ఏంట అనేసి ఫేస్ లోనే తెలిసిపోతుంది అంటే కొందరు కొందరు ఇప్పుడు నా ఫేస్ కూడా అంతే ఎంత మెయింటైన్ చేసిందో ఎన్నో
తర
అవునుక ఏం చేస్తాం మరి కొంచెం కలర్ తక్కువగా ఉంటే ఇవి ఎలానే మెయింటైన్ చేయాల్సి వస్తంది కది అవును పార్లర్ లేకపోతే పళ్ళు
అ
డబ్బులువుతాయి అందుకే రోజు కు రోజు క్రీమ్ క్రీమ్స్ మెయింటైన్ చేస్తా ఉంట అంటే ఆ గ్లామర్ ఎలానే ఉంటుంద అన్నమాట
ఆహా
ఆ ఇంకా మాకు చలికాలం వస్తే ఇట్లా పగులువుతుది పగలు తీట్ట మొత్తం ఆ పాము ఇలాంగ్
పొరళ్తు దీపా
పొర పొర వెళ్తుంది అ అట్లా మా ఫేస్లో అట్లా అన్నం అంట అంత కొంచెం ఎంత మెయింటైన్ చేస్తే
మచ్చుకుంటారు అన్నట్టు
అవును
చాలా జాగ్రత్తగా ఉండాలి ఫేస్ దగ్గర
ఓ చాలా కేర్ఫుల్గా ఉంటాం మేము మా అన్నయ్య కూడా అంతే
అవునా అవునా అరి మీ అన్నయ్యమ న్యూస్ అలా వచ్చిండు చూసిండ
అరే చూడలేదు మిస్ అయ్యాము ఏం న్యూస్ ఏం ఛానల్
వి సిక్స్ నైన్ థర్టీకి ప్రోగ్రామ్ వస్తుంది కదా న్యూస్ ఛానల్
మాకెక్కడంండి మాది డిసు డిష్ కాదు మాది వైఫై
అరే దాంట్లో వి సిక్స్ న్యూస్ లో
డేట్ చెప్పండి డేట్ చెప్తే డేట్ చెప్తే ఆ డేట్ కి మాకు వస్తుది మేము కొడితే
టుూ ఈరోజు ఏంటిది ఈరోజు ఈరోజు లెవెన్ లెవెన్ అంటే నిన్న టెన్ ఉండే
నైను నైను ఉమ్
ఉమ్ నయిత్ నైట్ నైన్ థర్టీకి వచ్చింది ప్రోగ్రామ్ంలో
అవునా ఏ మరేంటి ఎవరిని ఎవరిని కాపాడడు అన్నా
కాపాడడం కాదు మీ ఏజర్స్ అన్నయ్య వాళ్ళ చిన్న పాపని ఇలా షర్ట్ టు లోపల పెట్టుకుని ఎందుకంటే వెయిట్ చాలా తక్కువ ఉంది కదా పాపకి
అవును
అయితే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి డాక్టర్ కరీంనగర్లో ఇలా షర్ట్ లోపల పెట్టుకు కుంటే ఇలా మళ్ళ వాళ్ళ ఫాదర్ వేడి ఆ పాపకు తగలడం వలన కొంచెం వెయిట్ మంచిగా ఉంట ఉంటది హెల్దీగా ఉంటదని అలా పెట్టు ఉన్నరంట ఒక త్రీ పర్సన్స్ అలా పెట్టు కొనుంటే దాంట్లో మీ బ్రదర్ కూడా ఉ అంటే తను మాట్లాడిండు వి సిక్స్ లో
ప్పెయానైయితే చూడాలి అక్కడ
ఇతనేంటి ఇలా వచ్చుండు అని మంచిగా పౌడర్ గిడర్ పెట్టుకొని పట్టుకొని మంచి ఉండడు
ఇప్పుడు షూట్ చేసి తిరు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయరు కదా మరి మొన్న ఎందుకు వచ్చింది
ఏమమ్మా అంటే ఎప్పుడో మన షూట్ చేసింది మొన్న టెలికాస్ట్ చేసింది కావచ్చు
ఆ మరి చెప్పాలి అన్నకి చెప్పాలి
మీ అన్నకి తెలిదా తెలిదుకో అవునా నేను కూడా చెబ్ధం చెబ్దం అనుకున్నా మర్చిపోయినా
ఎవరికి తెలీదు
హుమ్ న్యూస్ చూసిన వాళ్ళకి మాత్రం మాత్రం తెలిసింది ఆ రోజు
ఆ అయితే చూడాలి మీరు న్యూస్ చూస్తారు కావచ్చు మీరు కొంచెం అప్డేట్ లో ఉన్నారు మేము ఏం అప్డేట్ లో లేము అక్కడ ఇక్కడ
బట్టి కంపల్సరీ వేసిక్స్ న్యూస్ మేము చూస్తాం అందరం ఫ్యామిలీ మొత్తం కూర్చుండి చూస్తాం వేసిక్స్
వి సిక్స్ ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట విసిక్స్
ఫ్యామిలీ ప్యాకేజ్ అది కంపల్సరీ అన్ని లైట్లు బంద్ చేసుకొని టీవీ దగ్గర అందరం పడుకి కొన్ని అన్ని మొత్తం న్యూస్ చూస్తూ ఉంటాం
అవు గ్రేటు మీరు అలానే చూడాలి అయితే మిస్ కాకుండా చూడాల అయితే మేము డేట్ చెప్పేస్తే మా దాంట్లో వచ్చేస్తుంది దాన్ని ఫోటో తీసి దాన్ని వీడియో తీసి మా అన్నకు పంపుతా
పెట్టండి ఓకే అండి మరి నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు ఓకే